హలో ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు కూర్చోన్నాం అయింది
ఏం స్పెషల్ ఈ రోజు
ను మా చికెన్ కర్రీ
బాహ్ ఏమిరు చికెన్ ఇరోజ ఫ్రైడే కదాండి మీరు తినరు కదా
సరే
ఓ
ఆ బర్డే పార్టీకి ఎలా మూ తిన స
ఓ ఓకే ఓకే
ఆ ఆ బాగా జరిగింది వినాయక్ సాగర్ అక్కడంతా వెళ్ళి ఎంజాయ్ చేసేసి వచ్చాం ఉమ్
ఓకే ఓకే పాపం మటుకి ఇక్కడ డ్యాన్స్ క్లాసు పంపించేయి నరు ఆ మీరు మట్కా ఆడిపోయి ఎంజాయ్ చేసేసి వచ్చినారు అట్లే ఇట్లా రేణుకమ్మ తిరనాలకు కూడా వచ్చుండొచ్చు కదా
సరిపేయింది ఈడ సిక్స్ ఫార్టీ ఫైవ్ కెళ్ళాము వచ్చేలేక నైన్ అయిపోయింది ఆ
ఇంకా
ఉ ఇంకేం చెప్పాలండి మీదేం లంచ్ మీరే మి మీదేం డిన్నర్ డిన్నర్ మీదే మీ
మాదా డిన్నరు మాదేముందండి అన్నము పప్ పూ
ఊ
ఆ తను ముందే గుడికెల్లేసి వచ్చి టెంకాయ గొట్ కొని హారతిచ్చుకోని వచ్చిన నేను
ఏ రా ఊరేగింపా
ఈ రోజు కాదు రేపు ఈ రోజు మామూలుగా అలంకరణ ఆ ఒక్కటే చేసినారు
ఆ
కరణ చేసి హారతులిచ్చి నారు ఇంక రేపు చ్చి మధ్యాహ్నము అన్న దానం చేస్తారు
ఫుల్లుగుంటారు
ఆ రేపు ఫుల్లుగా ఉంటారు
ఈ రోజు ఈ రోజు కూడా
ఈ రోజు అంటే అక్కడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళ వరకే ఉన్నారు రేపే ఎక్కువ ఉంటారు రేపు ఇంకా అన్నదానం కాబట్టి
ఆ
అన్నదానము మళ్ళా ఈవినింగ మళ్ళా ఊరేగింపు ప్రడీప్ రెడ్డి ఎక్కువ ఉంటారు జనాలు ఇంకా నై ఎప్పుడో నైట్ ఈ ఈ వీధికి వచ్చా ఇక్కడికి మేము ఉండేది వకొచ్చ అక్కడికి ఆ రెండు మూడు అయిపోతది
అయితే
అంటే ఈ ఆ నైట్ ఆ స్కూల్ ఆ సందుకి మళ్ళీ తిరిగే కాడికి
ఉ
రెండు మూడు అయిపోతది గా టాయానికి లేసి పోయి చూడు వస్తాము అనుకున్నాము మరి ఎట్లా అవుతుందో ఏమో సౌండ్స్ వినిపిస్తే పోయి చూడచ్చు సౌండ్సే వినిపివి ప్లాస్. స్ట్ కాబట్టి సౌండ్స్ ఏంపి ఇంక లేదంటే సండే బోయి మళ్ళీ ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది కాబట్టి పొంగలు పెట్టుకునే వాళ్ళు. అప్పుడు బోయ్ చూసుకొని హార్తిచ్చేస్. తిరావోచ్చు. పంపా అడక్. టైమ్. పోతుంది ఇంకా వాళ్ళు ఇంకా పొంగలు పెట్. క్వానీ చికెన్. కోళ్లు అవి కోసేవాల్. డ ఆడజేస్కొని దినేసి మళ్ళ వెం. ట్టనే. ఇప్పుడు రాములవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు అండి.
టన్ స్టార్ట్.
పదిహేడా.
ఆ పదిహేడ్. డ్యాన్స్ స్టార్ట్ అవుతా ఉంది.
ఉమ్ అంతే ఒక రోజు ఆహా ఇ ఇరవై ఐదుకీ ఐపోతుంది ఇరవై ఐదు చక్రస్నానము. ఆ రోజు. తో ఐపోతుందామో.
ఉమ్ నవమికి శ్రీ రామ నవమిక్.
ఇరవై ఏడు శ్రీరామ్ నవమియ్య. ఇరవై ఏడు శుక్రవారం వస్తాంది శ్రీరామ్న నవ్.
ఉమ్.
అంటే ఉగాధికంటే ముందే. స్టార్టై.
అంతే ఆల్ ఆ అవును ఎ. ప్పుడు డంటే ప్రతిసారి వడ. పప్పు పానకము మెయిన్ గదా ఆయనకి ఉగాది రోజు గూడా పెడతారు అక్కడే పంచుతారు గుడా చాలా మంది.
శాంతి.
ఆ
కదా ఉగాది రోజ్. జే అమావాస్య వస్తాంది.
తెదేవమావాస్య
ఉమ్మ్మ్
అ ఈ సార్ ఎప్పుడ్ ఉండ పో తందు యం
ఆ అవును చూడాలా ఏ రెట్లు ఉంటుంది
కదా మామూల్గా చాలా మంది న్యూ ఇయర్ది కొత్త సంవత్సరం అన్ కుంటారు కానీ మన్కున్. ఉమ్ ఇంక ఉగాది నుంచి ఈ అన్ని రాసులుగాని అన్ని మార్తాయి చూపించుకోవాలి ఒకసారన్నా ఏం చేస్తున్నాడు బాబా
బావ్ పడుకున్నాడు చూస్తాన్న టీవీ పాప ఇద్దరు
ఎట సైలెంట్ గా ఉండడా
ఉమ్ బాగా అల్సిపోయినాడా ప్లే గ్రౌండ్ లో ఆడి ఆడి ఆడి కుచో ఉన్నాడు ఉమ్
తినేసినరా
పెందండి తినేసామ్
పోనివ్వండి ఈరోజు తిన్న అయిపోయింది లై డిన్నర్
ఉమ్
మాముల్గా పిల్లలతో ఏగే కడ్కే ఎప్పుడో లెవెనో టువల్ అవుతుంది అదే ఈరోజు తిన్న అయిపోయింది
పడుకునేశారా పిల్లల
ఆ పిల్లలు పడుకునేహ్ బాబు ఫస్టే పడుకొనేహ్నాడు
ఉమ్ ఉమ్ ఏం ఈరోజ్ జ
నేనెంక క్కడ గుడికి ఎళ్లాన్ కదా. ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. ఫోన్ చూసుకూంట ఉన్నాడు అట్టే నిద్రపోయినాడు. బాబు పాప ఒచ్చి. అదె తెలిసిందే కదా అన్ సంగతి
ఊ
ఎప్పుడైనాగాని మెల్కొనే ఉంటుంది ఊ ఇంక సరే అనేసి పాప ఒకటే మేల్కొనున్నింది ఆమె వరకు తినేసి పడుకునింది ఇంకా నిన్పన్ వాళ్ల బాబున్లా పల్దేశ్ తే పెట్టేస్తాను బోండాలు తిన్నాడు సాయంత్రం త్రమే ఒకసివన్ తట్టికీ అట్లా
ఊ
మ్మ్ ఈవెనింగ్ షాపుకి వెళ్ళనా మళ్ళీ
ఆ
అందువల్ల
మ్ ఈవినింగ్ షాప్ కి వెళ్ళాన
ఇప్పుడు మాకు మసాలా అవి లేవు కాబట్టి
ఊ
ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఎక్కడ దొరకట్లేదు కదా
అవునవును డిమాండ్ అయిపోయింది ఆ
అందుకనేసి మ ఇంక ఈ రోజు నుంచి చాట్ లేదు సిలిండర్స్ చ వరకు
ఆ
ఇంకా అక్కడే జ్యూసులకి సంబంధించినట్టు పాలు కాగాంచుకోని బాటకి పోసేది మామలుగా జూస్ కి వేరేవాళ్ళు నందాంటే ఆంటీ వల్పా డెలివరీ అయ్యిందనేసి ఇంకంధ్ర ఇంక ఆమె రాదు కదా వాళ్ళ పాపని చూసుకుంటా ఉండాలి మ్ అందుకనేసి ఇంక నన్ను పెట్టీ నారు అక్కడ మళ్ళీ ఇప్పునుంచి పోయి మళ్ళీ సిలిండర్స్ వచ్చినాక మళ్ళీ పెట్టుకునేది ఎందుకు ఏట్ట అని ఆమె ఇయదు లీవ్ తీసుకునింది కాబట్టి తీసుకొని ఈ పాప చేసుకుంటా ఉన్ని అహా
ఆహా
ఉ ఆనేసి పెట్నన్నారు
ఆహా
ఇంకా అది దానినికితే మార్నింగు ఈవినింగు రెండు పూట్లా తిరగాలి
ఆహా
సౌండ్స్ కొంచెం తగ్గించుకో ఇం
మజలో సౌండ్
సౌండ్స్ వినిపిస్తా ఉ అహా
ఆహా
అన్నయం చేస్తున్నారా
పడుకోన్నాడన్నా
హ్మ్
హ్మ్
అందుకనే ఈవెనింగ్ నువ్వు కాల్ చేసినప్పుడు కూడా
హ్మ్
హ్మ్ నేను లేను ఇంట్లో
ఆహా
ఆడే ఉన్నా
హ్మ్
నేను వచ్చేసడికి పాప రెడీ అయ్యేసి
ఆ
పరిగెత్త వెళ్తా ఉనింది ఎవరు అబ్బా ఇంట్లో నుంచి పరిగెత్తతా పోతున్నారని చూస్తే మళ్ళా పాప
మా అమౌంట్ ఎంత ఇస్తారు
అంతే సేమ్
రెండు అంతేనా రెండు పనులు చేసిన కూడా
రెండు పన్లంటే మసాలా లేదు కదా
ఊహూ
హ్మ్ మసాలా పని బదులు ఈ పనిగ చేస్తా ఉన్నమా కాబట్టి సార్ ప్రియాదే అదే చెప్పిన ఆంటీ తేమో నాకు నన్ను ఆంటీ అనేసి
మ్
ఆ మా లేదుగా ఆమె అందర్కంటే ముందు ఆమె చెప్పేస్తది ఓనర్ జెప్పక్ ముందే మసాలా లేదు కదా కాబట్టీ ఏ ఎట్లా తీస్కుంటావు.
మ్
అనేస్ తంట
మ్
అదే చెప్పిన అంటీ ఎక్కువ పనుంటుంది. ఎక్కు వేస్ తీసేయండి అన్ చెప్పినా ఏమో చెప్ తుందా చూస్తా లేదంటే నేనే మామూల్ ఆ ఓనర్ అడుగుత ఇప్పుడిది టెన్ మినిట్స్ అయినాక మనమే కట్ చేసేయచ్చా
ఆ
ఆహా
మినిమం టెన్ మినిట్స్
అదే
హ్
ఇంకా చెప్పాలబ్బా
ఇంకేం లేదబ్బా చెప్పాల్నువ్వే పొద్దున్న రేప్ సెకండ్ సాటర్డే ఉందా స్కూల్ పిల్లలకి ఆ ఉ
పాపకి
పాపక్ గడ ఉందం టా కని మేమే రేప్ లీవ్ తీసుకుందాం అను కుంటాను.